శష్
హలో
హలో
ఆ అక్క ఎలా ఉన్నావు
బాగున్నారా మీరు బాగున్నారా
ఆ బాగున్నా అక్క ఏం చేస్తున్నారు
ఏం లేదు ఇప్పుడే పిల్లలకి అన్నం తినిపించా
ఆ ఆ అన్నయ్య భోన్ చేసేసారా
ఆ లేదు ఒక మేము పిల్లలు తిన్నాక తింటాము
ఆహా ఏం కోర అండరు
కూరా కాకరకాయి
ఓ కాకరికయి నాకు ఇష్టం
అవునా
ఆ ఇంకేంటి
మీరేం చేస్తున్నారు తిన్నారా
ఆ భోజనం అయిపోయింది ఇప్పుడే పైకి వచ్చాను
ఉహు బాబుకూ పెట్టావా
ఆ పెట్టసను అయిపోయి అందరియిపో పెని పైకి వచ్చేసాను ఫ్రెష్ గలీ
అవునా అయితే మత్త ఈ ఎండల్ బాగున్నాయ్ గదా
అవును చాలా ఎక్కువ
అయితే ఈ వేడికి పేస్ మీద మొఖం మీద అన్ని నల్ల నల్ల మచ్చల్ లాగా వచ్చయ్ రా
ఆహా నల్లగానా ఆహా అది ఎండ కదా బాగా ఎక్కువ వేడికి అలా వస్తున్నట్టున్నాయి
అదే నీకేమైనా తెలుసా అని
ఆహ్ దానికైతే ఉమ్ శనగపిండి పెరుగులో కలిపి పెట్టు కుంటే బాగా తగ్గుతాయి అన్ అంటారు నేను రెండు మూడు సార్లు చేసాను
ఉమ్
ఆహ్
నువే ఎమ్మన
అవునా అయితే ఈ కలవంద కొంచెం గొజ్జు తీసేసి
ఆహ్
నీనా నేను క్రీమ్స్ తక్కువ చాలా తక్కువ ఈ ఇంట్లో ఏ ఎక్కువ పెడతాను హలో
ఆహ్
క్రీమ్స్ పెద్దగా వాడను నాకు పొడి బారినట్టు అయిపోతుంది అందుకని వాడను
ఇది ఆహ్ సంస్క్రీ సంన్స్క్రీన్ పడతారంటాగా అ దానికి
మూల బాగానే ఉంటుంది కలవందా గోజ్జు తీసేసి గ్లాస్ లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే అవి ఐస్ ముక్ ముక్కలయ్యాక అవి పెట్టుకుంటా అన్నమాట
అవునా మంచిగ ఉంటది అట్లాగా
అబ్ చాలా బాగుంటది చాలా బాగా పని చేస్తది
ఉ ఉమ్
ఉమ్ ఈ మొటుమలు అయ్య వచ్చినా తగ్గిపోతుంది
ఈ వేడికి అలా ఉంటాయి కదా ఏమన్నా మంచి సన్ స్క్రీన్ లాంటిది అలాంటిది అన్నా వాడితే బాగుంటదేమో అనేసి కున్నా
సన్ స్క్రీన్ సన్స్క్రీనా అవును సన్స్క్రీన్ కూడా పని చేస్తది నాకు తెలిసింది ఉంది ఒకటి అది పెడతాను అది చూసి పెట్టుకో
అద్ అదే అదే నాకు వాటి గురించి తెలియదు నిన్ ఎప్పుడు వాడలేదు
అవునా ఎక్కువసార్లు అవి రోజుకి ఆ నాలుగు గంటలు నాలుగు గంటలలకు ఒకసారి రాసుకోవాలన్నమాట
ఉమ్
ఆజ్ నాలుగు గంటలుకు ఒకసారి రెండు వేళ్ళ మీద పెట్టుకుని అంత రాసు కోవాలి అప్పుడు వారానికి తేడా తెలిసిపోతుంది
ఉమ్ అదే అందులో ఏ స్క్రీన్ మంచిది ఏదో తెలియదు నేను ఎప్పుడు వాడలేదు కదా ఏం తీసుకోవాలో మంచిదని ఆలోచిస్తాను అన్నాం
ఆజ్ నాకు తెలిసిన రెండు మూడు ఉన్నాయి నేను ఒకటి వాడాను బా పని చేసింది
ఉమ్
అది నీకు పెడతాను ఒకసారి వాడుచూడు
ఆ హే తల కూడా ఆ మొత్తం తెల్లవెంట్రుకలు వస్తే మొన్న గోరింట పెట్టాను
ఆ
అయితే మొత్తం మళ్ళీ ఎర్రగా అయిపోయింది.
అవును ఎర్రగా వచ్చేస్తేగాని నల్లబడవు. గోరింటాకు ఒకటే అయితే దానికి మందారం, మందార ఆకులు ఈ గోరింటాకు కరివేపాకు బాగా ఎక్కువ వేసి మెంతులేసి పేస్ట్ కింద చేసి పెట్టుకుంటే ఇప్పుడు మనం రంగేసుకుంటాం కదా జుట్టుకి ఆ అలాగా వెంటనే నలిపి వచ్చేస్తుంది అనమాట.
మెంతులు కంపల్సరీ పెట్టాలా?
మెంతులు కంపల్సరీ పెట్టాలంటే జుట్టు ఊడదు తొందరగా కలర్ తొందరగా పోదని
ఆ అయితే నేనే నా మామూలుగా అయితే గోరింటాకు, మందారపూలు మందారాకులు కర్రేపాకు ఏమన్నాంటే పెట్టే పెట్టుకుంటా మిక్సీ పట్టి
ఆహా మెంతులు చాలా మంచిది.
ఆమ్
ఈ మధ్య నేను బద్దకించి పెట్టట్లేదు గాని, మెంతులు పెట్టినన్ని రోజులు జుట్టు ఊడకుండా బావుం ఏవ్
ఆహా
రాత్రి నానబెట్టేసుకొని పొద్దున బె ట్టేసుకుని ఒక గంట ఉంచుకొని చే చేసేయడమే
జుట్టు కూడా బాగా ఊడిపోతుంది అసలకి
ఆహా అవిసగింజలు విన్నావా ఎప్పుడైనా?
ఆ విన్నా విన్నా
ఆ అవి చాలా మంచిది తలకి
ఆ మరి వాటిని ఎట్లా వాడడం?
అదా వి కొన్ని ఒక గిన్నెలో మామూలుగా మనం పాలు కాసుకుంటాం కదా
హ
ఆ గిన్నెలో కొన్ని వాటర్ పోసుకుని కొన్ని మరి ఎక్కువ కాకుండా ఒక మనం వాటర్ ఒక గ్లాస్ వాటర్ తాగితే అలాగా అలా ఒక గ్లాస్ వాటర్ వేసుకుని
ఆ
ఒక ఒక ఒక ఐదో ఆరో బియ్యం గింజలు వేసుకుని
ఆ
ఒక చిన్న ఇప్పుడు మనం మామూలుగా ఉప్పేస్తాం కదా. అలా ఉ వేసినంత అవిసిగింజలు కొన్ని తీసుకుని అందులో ఏసి మారగనిచ్చేసి దే అదొకా ఎలా ఉంటదంటే ఇప్పుడు ఆ అ కలబంద జిగురు ఉంటది కదా అలా గుజ్జులో వస్తది. బాగా దగ్గర పడకుండ అలా గుజ్జుల ఉన్నప్పుడు అలా లైట్ గ తీసేసుకుని వడగట్టేస్తే అది మంచిగ గుజ్జు గుజ్జు కింద ఉంటది అనమాట జిగురు జిగురుగా అది పెట్టుకుంటే అసలు షాంపూ గుడ వెట్టుకోక్కర్లేదు
బొర్చొస్తదా
ఆ
బుర్జులాగ ఓస్తదా
ర అస్సల్ రాదు కనీ జిడ్డుండదు పోతుంది అనమాట
ఆహా అట్లనా
కడిగినప్పుడు మామూలుగా మనం మాలు తల ఉట్టి నీళ్ళతో కడిగితే ఎలా ఉంటదో అలాగే ఉంటుంది
ఆ ఈ మధ్య చెమట కూడా బాగాతల దుర్ద వస్తుంది అసలకి
అవును చుండ్ర ఎక్కువ అయిపోతుంది ఈ మధ్య ఫుల్గా చెమట పట్టేస్తుంది కదా
అవును
నాకైతే తల్లో చిన్న చిన్న పొక్కుల కింద కూడ వచ్చేస్తంది
అమ్మ రేపన్ రేపన్నా ఏ ఏ ఫ్రై చేయాలి ఇవ్వి ఈ కొంచెం తల బాగా దురదచ్చేస్తుంది చెమటకీ
అవును
కొలేకపోతున్నా అవేడి కదా ఇంకా అవి ఒకసారి వర్షం ఓస్తది ఒ సారి తగ్గిపోతుంది తగ్గి
ఆ ఇంక బాగా అలా వర్షం వచ్చి తగ్ తుంటే ఇంక చాలా ఉడుకచ్చేస్తుంది
అ అసల్ తట్టుకోలేకపోతున్న ఆ వేడికయితే మరి మో త్తం మళ్ళీ మే డీ కా మొత్తం బ్లాక్ గా అయిపోతుంది చా మా మెడ చుట్టు గానీ మొత్తం
అవునవును ఎంత కదా బాగా వేడి
అదేనే అప్పుడప్పుడు పెట్టుకుంట లే కనీ ఎ యాన్నక్ ఈ క్రీమ్స్ గురించి ఏం తెలియదు నేనెప్పుడు బయటికెళ్ళి అట్ల చే చేయించుకోలే బ్యూటీ పల్లకట్లగ
ఆహ మేము అసల్ బయటికెళ్లేదు గానీ ఇవ్వె
ఊ
క్కువ ఇంట్లో ఇంట్లో ప్రతి రోజు ఒక వారానికొకసారి అలాగా కాఫీ పౌడర్ అయి పెట్టుకుంటాం మే నేను మా తోటి కోడ్ళ్ళు
అందర్ అంటారు ఇంట్లోయే మంచియి బయట వాల్ అంట అనేసి అంటుంటే నాకు ఇంగా నేను బయటికి ఎళ్ళ బుద్దిగాక ఇంట్లోవె ఏదో ఒకటి చూసి మ మంచిది పెట్టుకుంట
అవునువును బైటి అం అంటే ఒక రెండు నెల్లు వాడితే గని తేడా కనిపించదు
ఉహు
అదే రెంన్నేల్లు ఇదే ఇది వాడితే పూర్తిగ ఇంక మళ్ళీ మన్క్ మనకి అర్థమయిపోతుంది మీ బా పని చేస్తుందో
అయినా మళ్ళీ మనం బయటికి బ్యూటీ పార్లర్ కల్లా ఎళ్తే మాత్రం అసలేంటి వంత డబ్బులు అడుగుతున్నారో అంట వాళ్ళు
చిన్న చిన్న వాటికే బోల్డ్ బోల్డ్ తీసేసుకుంటున్నారు
ఉమ్ ఉత్తగా మామూలు నార్మల్ పేస్ట్ చేస్తే ఐదు వందలంట
అవి పని చేయవు పైగా అవి ఏమి తేడా కూడా కనిపించదు.
అవునా.
ఏదో అందరు అంటున్నారని ఎల్లీ చేయించుకుంటే అదేమో తేడా కనిపించదు ఏం కనిపించదు. నా పెళ్ళికి అలా నేను చేయించుకున్నాను అస్సలు ఇంత కూడా తేడాలేదు. ఇంక రావట్లేదు ఇంకా అని చెప్పి ఇంక లక్ కాదని మళ్ళీ మా అక్. కోవాలి ఏదో చేసి పెట్టారు ఇంకా అంతే అది అప్పుడికి కొంచెం. బాగొచ్చింది.
అందులో చాలా. ఫేషియల్ ఉంటాయంట అవేమో మనకి ఏమి తెలియదు ఎప్పుడు చేయించుకోలేదు. ఆహ్ ఒకటి మా. మామూల్గా ఫేషియల్ ఉంటదంటా ఒకటి ఆహ్ గోల్డ్ ఫేషియల్ అని. టూత్ పెకు నీకు. అలా ఉంటే ఉంటా అంటే ఉమ్ మా ఫ్రెండ్. ఒక అమ్మాయి ఉంటే ఇట్లా ఉంటది బ్యూటీ పార్లర్ లో చేస్తారు అనేసి అని చెప్పింది.
ఆహ్ అవునా.
అయితే ఆహ్ మరి అవి మంచిగా వర్క్ మంచిగ పని చేస్తాయో లేదో అనేసి. భయం వేస్తుంది మళ్ళీ అక్కడికి వెళ్ళాలిన్నా.
వా వాళ్ళీం. ఎగస్ట్రా లాగేస్తున్నారు తప్పితే అవి పని చేయడం అంటే పైగా మళ్ళీ చేయించు. చేసుకున్నాక సబ్బు పెట్టొద్దంటారు అవి పెట్టొద్దు అంటారు. ఇంకా అది పెట్టటినంత సేపు ఇంక తర్వాత రోజు అయితే ఇంకా అసలు చూడలేము ఏదైనా రెండు రోజులకోసం. తే వస్తుంది తప్పితే.
ఉమ్.
అది కూడా గ్యారెంటీ లేదు కొంచెంమంది బాగా చేస్తారు.
అదే అదే అంటే మరి. ఆహ్ గాయ్ ఈ చిన్న చిన్న షాప్ పెట్టే వాళ్ళు సరిగ్గా చెయ్యరు అనుకుంటా.
చేయరు చెయ్యరు.
ఉమ్.
ఆఫర్లు అవి ఉంటాయి ఇంకా అసలు అయితే అలా అలా అసలే చేయరు.
అదే అదే హెయిర్ కటింగ్ అలా ఏమైనా చేయించుకుంటావ నువ్వు.
ఆహ్ లేదు ఇప్పుడు వరకు చేయించుకోలేదు ఒకసారి మా బావ పెళ్లికి పోయిన సం. సంవత్సరం మే లో చేయించుకున్నాను. ఆహ్ చ్చే బా అప్పుడు వరకు. నాకు బాగా పొడుగ్గుండే జుట్టు ఎప్పుడైతే చేయించుకున్నాను. నేను మామూలుగా చేయమని చెప్పాను నేను పొడుగు కత్తిరించద్దు. అని చెప్పాను ఆవిడికి పొడుగు అలాగే ఉన్. చ్చి ఇలా మామూలుగా ఇలా పెట్టండి పై నుంచి కింద వరకు చిన్న చిన్న ఇలా క. కనిపించేలాగా వెనకాల అని ఆవిడ ఇవి మొత్తం కట్ చేసేసింది. అది కట్ చేసేసి పై. కి బ్లూ డ్రై చేసింది అంట అదేదో అంటారంట అది మొత్తం పైకి వేళి. పోయి మరీ ఇప్పుడు ఆహ్ గుండు చేయించుకున్నాక కొన్ని రోజులకు కొంచెం గు జుట్టు వస్తదం. కదా. అంతే మిగిలింది అయ్యో ఎన్ని రోజులు ఏడిచానో.
అవునా.
మామూలుగా జుట్టు ఉండడమే ఇప్పుడు ఎక్కువ.
ఆ
ఆ అస్సలు ఇంకా తీసేసరికి ఇంకోసారి కటింగ్ అలాంటి ఏయి చేయించుకోకూడదు. అనుకున్నా నేను
సరే సరే రా నేను ట్రై చేస్తా.
సరే అక్క ఉంటాను ఆ అ